హలో
వినిపిస్తుందా ఆ హలో
తిన్నారా
ఆ తిన్నా కాలేజ్ కి వెళ్ళాడానికి రెడి అయిపోయిన టిఫినా రైస్ టమాటా రైస్ ఎదొ అంటారు దాన్ని ఆ
మరి కాలేజ్ కెన్నింటికి మీరు వెళ్ళది
కాలేజ్ క న్ పంపిత్తి నాకు
మీకు ముందే అటెనేన్స్ తీసుకోరా
ట్వంటీ ఫైవ్ అలా తీసుకుంటారు
ఇంకెంటి మరి అన్ని పనులు అయిపోయినాయా మ్మ్
ఫ్రెష్ అవ్వడం తినాడం రెడి అవ్వడం
రాసుకునేవి ఏమి లేవా చదువుకునేవి ఏమి లేవా
ఉన్నాయి గానిలే కానీ చదవలేదు
అవున
అవున
ఆ తిన్నాం మేము
ఏం టిఫినొ
పులిహోర మాది
బాగుందా మరి
బావుం
మీకు నచ్చిన ఫెస్టివల్ ఏంటిది
క్రిష్టమస్
కిష్టమస్ ఎందుకొ రీజన్ ఏంటో
నా మేము ఎక్కువగా పండుగను చేసుకుంటాం మేము క్రిస్టియన్స్ నాకు ఎక్కువగా పండుగ అంటే ఇష్టం అప్పుడు దేవుడు బుడుతడు చాలా మంచిగా ఉండిద్ది అంత సందడి సందడిగా ఉండిద్ది
అవునా మీకు
అర్థం కాలేదండి మేము ఈ పండుగలు జరుపుకోము మీకే పండుగ అంటే ఇష్టం
అంటే చాలా ఇష్టం
ఎందుకని
చాలా హాల్డేస్ చాలా సెలవులు వస్తాయి కాబట్టి
అవునా ఆ సెలవులలో మీరు ఏం చేస్తారు
తిన పడుగంట
తిని పడుకుంటారా పడుగంటే పండుగ అంటే ఇష్టం అన్నప్పుడు పండగలో పాల్గొనాలి కదా బతుకమ్ మాడగాాలలి కదా దసరా అంటేనే బతుకమ గదా
మ బతుకమ్
అ
ళ బాగా వస్తాయి అటు తిరిగొచ్చు తినిగి పడుకోవచ్చు
ఆ